హలో వినబడుతుందా అండి హలో హూమ్ ఆ వోయ్ షాపింగ్ లో
నేను ఇప్పుడు న్యూస్ లో చూశాను న్యూస్ లో వస్తుంది ఆడవీడు లో ఊమ్ న్యూస్ లో వస్ తుందా అంటే లాక్ డౌన్ లో ఉన్నట్టు పరిస్థితులు వస్తాయి లాక్ డౌన్ అలాంటి చే ఇప్పుడు చమురు దొరకుదు గా భూమి నుండి చమురు ఇలా తారు అంటే భూమి నుండి చమురు రాదు గదా అందుకే లాక్ డౌన్ టైపు ఉంటుంది అని అంట్ టున్నారు
ఆహా నేను గూడ పూర్తిగా చూడలే. మా ఫ్రెండ్ చెప్పింది
హూమ్ అంటే లాక్ డౌన్ బెట్టరు. కయి ఇదే మా స్క ఇదే
ఏమో ఇగా
త ప
పెట్టకపోతే మంచిదే ఇంగ మాకు ఎగ్జామ్ గూడ తున్నాయి మళ్ళా ఆళ్ళు పోస్ట్ పోన్ అయినై
అంటే ఇగ మీరు కంట్రోల్ చేస్ స్తాడు కావచ్చు ఇప్పుడు అసలు ఇవ్ ఇవే అన్నీ బస్సులు ఇవన్నీ దగ్గుతాయి. ఇంత ఉండదు చాలా తక్కువ ఉంటది. హుమ్ ఇంతుండదు అనుకుంటాన్నా నేనైతే హూమ్ మ్మ్ నువ్వు రోజు పోట్లేదా స్కూల్ కి రోజు పోట్లేదా స్కూల్ కి మీరు పన్నన్న లోోల్పోపో నువ్వు రోజు స్కూల్ పోట్లేదా ఫరు మతే కా మంచోడివే మా బాబట రోజు స్కూలు కి పోట్లేదట నేను రోజు పంపిస్ స్త లేదంటా
ఓహో అవునా ఎందుకు పంపిస్తలేవ్ మరి
ఏమో దోమలు దోమలు కుడతాన్నై గా ఇదిగో ఇగో ఇగో ఇగో ఓయ్ ఇదో దో ప్యాంట్ విప్పుకో లే ప్యాంట్ తెచ్చుకో పో పైన నైట్ ప్యాంట్ తెచ్చుకో పో
ఇప్పుడు దోమలు చాలా ఉంటాయి అసలు ఎన్
అవును అవును
మస్త్ ఉబ్బదీత్తుంది మళ్ళీ దోమలు గూడ ఎక్కువ వస్తాయి.
బాగా ఉబ్బదీస్తుంది ఈడ
చాలా ఉబ్బదీస్తది ఇప్పుడిగా బయట పడుకోవడమే బెస్ట్
కానీ ఇక్కడ దోమలుంటాయండి బయట పండలేము ఇక్కడ
ఆ సిటీలల్లో అంతే
ఊమ్
శ్రీరామనవమికి పోతున్నారా అండి
తె ఇ వాళ్ళ మమ్మీ అయితేంచ రివర్స్ వేసుకుంటాన్నావ్ తిప్పేయి తిరగమట్ల తీసేయి తిరగమట్ల వేసుకుంటాన్నావే తిప్ విప్పేవే అగో వైట్ ది బైనేసుకోవలే ఆ అట్లా తీసేసుకో మా కన్నయ్య పాయింట్ ఏసుకోవడం నేర్చుకున్నాడు అసలు ఆగట్లేడు
ఇగ ఆయన్నే ఎసుకుంటాడేమో బట్టలు కూడా
అట్లేసుకుంటాడు ఆయన
హ్మ్ హు ఇప్పుడు గ్యాస్లు వస్తున్నాయండి బుక్ చేస్తే
ఏడండి గ్యాసులు రావట మా మమ్మీకి చెప్పాను మా మమ్మీకి ఒక సిలిండర్ దే ఉందట వాళ్లకి పెద్ద టెన్షన్ ఉండదులెండి అయినా టెన్షన్ పడుదులే మా మమ్మీ గ్యాస్ ఇంకోటి బుక్ చేసి పెట్టుకో మమ్మీ అని చెప్తున్నా నేను
ఆ ఇప్పుడు ఒక్కటి రెండువేలు అసలు రెండువేలు అయినా దొరకలే ఇప్పుడు రెండు సిలిండర్ ఎక్కువ స్టాక్ పెట్టుకోవడమే మంచిది ఇపట్ల దొరకడం కష్టం
అవు న అవునండి చాలా
మీకు రెండు సీలిండరేనా హ్మ్
జ ఆ నొన్నోళ్ళు స్టాక్ పెట్టుకోవడానికి రెడీ మేము అట్లే పె ట్టుకున్నామండి స
ఉహ్మ్
ఈమధ్య హెన్స్ ఇగ అంతకంటే ఇప్పుడు పరిస్థితులు అవట్లేదు కదా ఆగపి మూడున్నాయండి ఇగ రెండు నడస్తాన్నయ్ ఒకటి ఆగబేట్నం
హ్మ్ ఊహ్మ్ ఇప్పుడు పల్లేటూర్లలోకి ఏం కాదు కానీ సిటీ ఒళ్ళకి కష్టం అయితది పలేటూర్లో అంటే కట్టేలు అయినా పెట్టుకొచ్చు కాని సి టీ ఓళ్లకి కట్టెలు దొరకడం కష్టం వల్లిగా అవి రేట్లు కూడా పెంచుతారు ఇగ
ఎవళ్ది
హ్మ్ ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతానయ్ ఇప్పుడు గ్యాస్ లేదంటే ఎలక్ట్రిక్ గ్యాస్ కొందాం అంటే దానికి కూడా ఇప్పుడు రేటు పెరుగుతానయ్
ఆఆహ
దేనికన్నా ఇప్పుడు రేట్లు అయినా హ్మ్
ఉహ్మ్ ఓకే
హలో హలో ఊహ్మ్ దేనికైనా రేట్లు పెరుగుతానయ్
సున్నా
ఆ స్ట్రక్ అవుతుంది వాయిసు హలో హలో
వినిపిసుం అనే అసలే క రొణ కన్న ఎక్కువ దారుణం అయిపోతుంది తెలుసాంండి గన్నే రేట్లన్ని తగ్గిపోతానాయ్
అ